ఆయ్ ఎలా ఉన్నావ్
బాగున్నాను నువ్వెలా ఉన్నావు
నేను బాగున్నాను ఏం చేస్తున్నావ్
ప్పుడే తిని కూర్చున్నా ఈరోజు ఏం ప్లాన్
ఒక బిజినెస్ ఐడియా గురించి మాట్లాడాలనుకుంటున్నాను
చాలా ఆసక్తికరంగా ఉంది
మనం ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేద్దామా
చాలా మంచి ఐడియా
ఏ బిజినెస్ బాగుంటుందంటావు
ఫుడ్ దునెస్ ఫుడ్ బిజినెస్ ఎలా ఉంటుంది
ఫుడ్ బిజినెస్సా కానీ ఫుడ్ బిజినెస్ అంటే చాకిరి ఎక్కువ గాని ఇప్పుడు మాత్రం మంచి డిమాండే ఉంది
మన టిఫిన్ సెంటర్ పట్టచ్చు పెట్టొచ్చు అదిరిపో
టి టిఫిన్ సెంటర్ పెట్టొచ్చుకంటున్నావా ఆ టిఫిన్ సెంటర్ అయితే అదిరిపోయిద్ది మనకి
ఇడ్లీ దోశ ఉప్మా వం టివి అమ్మ వచ్చు
అవి అందరికీ ఇష్టం కదా బాగా అందరూ తీసుకుంటారు
బస్టాండ్ దగ్గర పెడితే బావుంటుంది
బస్టాండా బస్టాండ్ దగ్గర అంటే మరి లొకేషన్ అది బస్టాండ్ సరిపోయిద్ది అంటావా
ఇన్ఫెస్ట్ ఎంత అవసరం
సుమారు యాభై వేల్ రుపాయలు అవ్వచ్చు కదా
మన ఇద్దరం కలిపి పెట్టొచ్చ పెట్టొచ్చు
అవును అది సులభంగా ఉంటుంది
క్వాలిటీ మంచి మంచి ఉం-ఉండాలి మంచి ఉండాలి
ఖచ్చితంగా కస్టమర్ సంతృప్తే మనకి ముఖ్యం కదా
అదే సక్సెస్ సక్సెస్ సీక్రెట్ మార్కెటింగ్ ఎలా చేద్దాం
సోషల్ మీడియా వాడవచ్చూ
మంచి ఐడియా
ఆఫర్స్ కూడా ఇవ్వచ్చు కదా
ఆ ఉదాహరణకు ఒక
ఉదాహరణకు ఎలా అంటే ఒకటి కొంటే ఒకటి ఫ్రీ
ఆ ఇది కస్టమర్లను ఆకా ఆకర్షిస్తుంది
ఎస్ ఎస్ హైజినిక్ కూడా ఉండటం చాలా ముఖ్యం ఈ రోజుల్లో
గా ఉండాలి
ఖచ్చితంగా ఖచ్చితంగా ఇప్పుడే మనకి మంచి పేరు వస్తుంది
మ్ టిఫిన్ సెంటర్ ఎలా ఉంది టేస్ట్ టేస్ట్ టిఫిన్స్ ఎలా ఉంది
టిఫిన్ సెంటర్ టేస్టీ టిఫిన్స్ అని పెడితే బాగుంటది అనుకుంటా పేరు
హోమ్ ఫుడ్స్ అనిపెడితే పెట్టవచ్చా
హోమ్ ఫుడ్సా రెండు బానే ఉన్నాయి పేర్లు అది కూడా బాగుంది
మ్ మెను ప్లాన్ చేద్దాం
మ్ ఇడ్లీ దోశ
మ్ చట్నీ సాంబార్ కూడ
ఎస్ ఎస్ టీ కాఫీ కూడా అమ్మొచ్చు
మ్ టైమింగ్ ఎలా ఉండాలి
టైమింగా టైమింగ్ ఏముందిలే, ఉదయం ఐదింటికి మొదలు పెట్టి ఆరింటికి నుంచి, తొమ్మిదింటి దాకా పదకొండి ఇంటి దాకా మొదలేద్దాం సో ఉదయం పూట.
సాయంత్రం కూడా ఓపెన్ చేద్దామా
ఆ సాయంత్రం ఐదింటి నుంచి తొమ్మిదిన్న ర దా
హు సక్ స్ అవుత్ స్ సర్కస్ సు అవసరమా
వర్కర్స్ ఆ వర్కర్స్ స్ ఏం ముంది లే మొదట మన ఇద్దరం స్టార్ట్ చేద్దాము, తర్వాత అవసరం అయితే తీస్. కున్నాం లే మెల్ల మెల్లగా
హు అవును పర్ఫెక్ట్ ఎలా ఉంటుంది పర్ఫెక్ట్
పేషెన్స్ ప్రాఫిటా మొదట తక్కువగానే ఉంటుంది తర్వా త తర్వాత చూద్దాం లే హైజనిక్ మన చేసే వంటకాన్ని బట్టి ఉంటుందేమో తర్వాత పెరిగిద్దిగా
పేషన్స్ అవసరం ఖచ్చితంగా
అవును కస్టమర్లతో ఎలా మాట్లాడాలి నీకేమన్నా ఐడియా ఉందా?
గౌరవంగా మాట్లాడాలి స్టైల్ ముఖ్యం.
స్మైల్ ముఖ్యమా ఎస్ ఎస్ అవునవును క్వాలిటీ కూడా క్వాలిటీ కాపాడాలి.
ఎప్పుడూ తగ్ తగ్గించకూడదు
రివ్యూలు తీసుకుందామా
అవును
ఇంప్రూవ్ అవ్వొచ్చు కదా
ఖచ్చితంగా
ఫ్యూచర్ లో ఎక్స్పాండ్ చేద్దామా
అవును బ్రాంచ్ ఓపెన్ చేద్దాం
అది గొప్ప విషయం
కిమెంట్ అవుతుంది
బ్రాండ్ ఇమేజు బ్రాండ్ క్రియేట్ అవుతుంది మనం హార్డ్ వర్క్ కూడా చేయాలి కదా
ఖచ్చితం ఖచ్చితంగా ఉండాలి నమ్మకం ఉంది
మరి సరే అది చెయ్యాలి అంటే మనం ముందుగా మన దగ్గర అమౌంట్ లేవు కదా మరి లోన్ తీసుకోవాలి కదా
మొదటి అవసరం లేదు
ఆ మరి ఎలా
చిన్నగా మొదలు పెడదాం
మంచి ఆలోచన
రిస్క్ తక్కువగా ఉంటుంది
అవును అవును
మనం ప్లాన్ బాగా చెయ్యాలి
ఖచ్చితంగా మనం పట్
బడ్జెట్ కంట్రోల్ చెయ్యాలి అవును
ప్రాఫిట్ అప్పుడు సేవ్ చేసుకోవచ్చు ఫ్యూచర్ కస్టమర్ ఫీడ్బ్యాక్ మనకి చాలా ముఖ్యం కద కదా ఈ రోజుల్లో
హ్మ్ మనం విలాలి మనం విలాలి
ఆ మనం వినాలి ఇంప్రూవ్ అవ్వాలి అదే కదా
సక్సెస్ ఖచ్చితంగా
ఎస్ ఎస్ మనం ఎప్పుడు స్టార్ట్ చేద్దామంటావ్ వచ్చే నెల అబ్బో చాల రోజులు ఉంది కదా సరే సరే నువ్వు చెప్పావు కదా ప్రిపరేషనా ఆ ఆ మొదలు పెడదాం
లైసెన్స్ తీసుకోవాలి
యస్ అది కూడా చాలా ముఖ్యమైనది లైసెన్స్ తీసుకోపోతే ఎలా
ఆ హైజీన్ చెక్క చేయాలి
హైజీన్ కూడా ఆ ఎస్ ఎస్ చెక్ చేద్దాం హైజనిక్ గా లేకపోతే ఎలా, ఈ రోజుల్లో కస్టమర్ లో హైజీనిక్ ఏ చూస్తున్నారు ఎక్కువగా.
ఉమ్ అవును కస్టమర్స్ టేస్ ముఖ్యం టేస్ట్ ముఖ్యం
ఆ కష్టమర్లు టేస్ట్ ట్రూ కావాలి ట్రస్ట్ మన మీద నమ్మ నమ్మకం కూడా ఉండాలి
హుమ్ ఖచ్చితంగా
బెస్ట్ ఇద్దాం
హు ఈ బిజినెస్ మన జీవితంలో మచ్ మార్చుతుంది మన జీవిత్
జీవితాన్నే మారుతుుంది ఎస్ ఎస్ మనం కష్టపడాలి
మ్మ్ మనం కష్ట బేడ సక్కస్ సక్కస్ మనదే
నాకు చాలా ఉత్సాహంగా ఉంది మనం కలిసి పని చేేద్దాం
ఎప్పుడు
సరే సరే ఇప్పుడు ప్లాన్ రాస్తాను రాసి దర్వాత్ త్ నీకు మళ్ళీ నేను ఫోన్ చేసి చెప్తాను ఓయ్ చూర్ ఎస్
మ్మ్ మనం టీమ్
మనం టీమ్ ఎస్ ఖచ్చితంగా
క్కస్ అవుదాం సరే రేపు కలుద్దాం
సరే సరే జాగర్త
జాగరత నువ్వు కూడా
నువ్వు కూడా మళ్ళీ మాట్లాడదాం ఖచ్చితంగా
బిజినెస్ సక్సెస్ అవుతుంది
ఎస్ ఎస్ నమ్మకం ఉంది
ధన్యవాదాలు
ఆ ఈ రోజు మా చాలా మంచి డిస్ స్కషన్ జరిగింది కదా మనకి
అవును నాకు చాలా క్లారిటీ వచ్చింది మనం స్టార్ట్ చేద్దాం
ఆ అవును ఇంకేంటి సంగత్ అస్సలు ఎండలో ఎలా ఉన్నారు
ఎలా ఉన్నారు అందరు బాగున్నారు పిల్లలు ఏం చేస్తున్నారు
పిల్లల పెద్దోడేమో స్కూల్ కి కెళ్ళాడు చిన్నోడు ఇంట్లో ఉన్నాడు
మ్మ్ టిఫిన్ అది అయిపోయిందా
నేను చేసాను ఆల్రె త బానే ఉన్నారు ఏం చేస్ ఇవ్ ఇవాళ టిఫిన్ నువ్వు
ఇవాళ పూరీ చేశాను పూరీలో కర్రీ చాలా బాగా కుదిరింది
మా ఇంట్లోన అట్లు ఏసారు అట్ లో మామూలు చట్
ఉ
ఇంకేంటి సంగతులు నాన్నగారు వాళ్ళ ఆరోగ్యం అంతా బానే ఉన్ దా
అందరూ బాగనే ఉన్నారు బావగారు కూర్చున్నారు
అమ్మాయి స్కూల్ కి వెళ్ళిందా ఏం చదుత్ తున్ అమ్మాయి
అమ్మాయి నర్సరీ చదువుతుంది
నర్సరియేనా మావోడు నర్సరియే
ఎలా ఉన్నావు
మా వోడు కూడా స్కూల్కి ఎళ్ళాడు ఇవాళ్ళ తెలుసా
అబ్బో ఉ చాలా ఫంక్షన్స్ ఉన్నట్టుంటాయి గా అట్ట అయితే
ఆ ఏప్రిల్ నాలుగో తారీఖు యానివర్సరీ అంట
అబ్బో ఉ బాగా డ్యాన్స్ నేర్చుకుంటున్నాడా అలా అయితే మా అమ్మాయి కూడా విల్ ఆ మా అమ్మాయికి కూడా నేర్పిస్తారు డాన్స్ తులు యానివర్స్ డే ఉండిది కదా
ఆ ఉ మీ అమ్మాయి స్కూల్లో ఎప్పుడు యానివర్సరీ
ఏ డేటు ఇంకా కన్ఫామ్ చేయలేదు ఏప్రిల్ లోనే
ఇంకేంటి అలా అయితే
ఏంటి చెప్పాలి మీరే సంగతులు
ఏం ఉన్నాయి ఏం చేద్దాం అనుకున్నా ఇవాళ మధ్యాహ్నం లంచ్ లో
మధ్యాహ్నం లంచ్ అయితే కాకరకాయ ఫ్రై గోంగూర
మ్మ్ మా ఇంట్లో కూడా మా ఇంట్లో కూడా గోంగూర మిగిలి ఉంది మనకు తెచ్చింది అది పచ్చడి చేస్తాన్ అంటుంది
మ్మ్ గోంగూర పచ్చడి చేసుకొని చక్కగా కాకరగాయో చికెన్ ఫ్రైయో చేసుకోడి బాగుండిద్ది
సరే సరే అయితే టైం ఇంకా చాలా అవుతుంది
సరే మొదలు పెడదాంలే రేపు
ఆ సరే బాయ్
బాయ్
కట్ చెయ్